హలో
ఆ బాబాయ్ ఏం చేస్తున్నవ్
బిర్యానీ ప్రిపరేషన్
అవునా ఇంత పొద్దునా
ప్రిపరేషన్
నాక్కూడా చెప్పు బిర్యానీ నేన్ గుడ చేస్ స్త
నువ్ ఎట్ల చేస్తావ్
నువ్ జెప్పు నువ్ జెప్తూ ఉంటే నేన్ చేస్తూ ఉంటా
ఓకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కేజీ ఆనియన్స్ తీస్కోవాలె ఆ
అన్నిగనం ఎందుకు
దాని మీరు ఫ్రైడ్ ఇనియన్స్ రావను బిర్యానీ తినేటప్పుడు ఫ్రైడ్ న బిర్యానీ టేసి వస్తుంది ఫ్రైడ్న్స్ సట్ ట్ చిన్న చిన్న స్లై అంటే మీడియం సైజస్ మొత్తం కేజీ మీడియం సైజ్ తీసేసుకొని చిన్న చిన్న చిన్న చిన్న స్లైసెస్ తీసుకోవాలి
చిన్న స్లైసెస్ అంటే ఇట్లా ఎగ్గులు వేస్త అ చిన్న
ఆ చిన్న పొడుగు పొడుగుగా పొడుగనే పెద్దగా పొడుగ సన్నగా ఇట్లా విడివిడిలా అట్లా మనము ఇవన్నీ మనకి ఒక కేజీ అంటే అంట ఒక ఫోర్ మంబర్ ఫైవ్ మెంబర్స్ టూ గేజకో టూ కేజీస్ బిర్యానీ మ ఏ ఆక సిక్స్ టు ఎయిట్ మెంబర్స్ తినొచ్చు
ఓకే
ఒక టూ కేజీ చికెన్
ఓకే థ్యాంక్యూ
మీడియం కంటే కొంచెం పెద్దగా కొట్టించుకోవాలే. మన్ చికెన్ పీస్ టీ తీస్కరావాలి దాని ఏమేమి అవసరం కొత్తిమీర అవసరం సరేక్ ఒక్క శాతము మ్మ్ మళ్ళా, ఇది అయి కొత్తిమీర తర్వాత తర్వాత ఇది ఏ ఎవన్ తెల్ పుదీనా పూదినా మిర్చి ఆ నెయ్యి ఎక్కువ వాడాలి. ఇక్కడ ఈ ఆయిల్ కంటే నెయ్యి ఎక్కువ కావాలి. తర్వాత బిర్యానీ రైస్ ఇండియా గేట్ మాత్రం మంచి ఉంటది ఫ్లేవర్ మ్ టూ రైస్ తీసుకోవాలి ఓకే
బిర్యానీ రైస్ ఇండియాకి ఎడ్ది తీసుకోవాలా ఓకే మన్న నా దగ్గర వేరే ఉన్నాయి ఆల్రెడీ అవునా రైస్ ముందు నానబెట్టుడు అట్లే ఏమన్నా ఉంటందా
అట్లా ఏమి ఉండదు ఆ రైస్ స్నానం పెట్టాల టూ హవర్స్
ఆహా
ఆ టూ అవర్స్ నానబెట్టాలే ఫస్ట్ ఆ మన చికెన్ మొత్తం ఫ్రెషుగా కడగ్ కొని సాల్ట్వొస్ సాల్ట్ యేసేసుకొని కోలేస్ సల్ట్ తోను కడగాలే తర్వాత పసుపుతోను కడగాలే
పసుపుతోన్ కడగాల
ఆ పసుపుతోన్ దాన్ని దన్ ఏమో ఉ ఆ ఓ ఉన్న ఒకటి వినిగర్ కొంచెం ఒక స్పూన్ యేయాలే ఏమన్నా డిటాక్స్ అంటే ఆల్రెడీ ఏమన్ నాద హార్మోన్స్ ఇంజెక్షన్స్ చేస్తారు గాదా
ఓకే వినిగర్ లేకపోతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు కదా, నిమ్మకాయ వినేసి అదే కడగడానికి వినగర్ వేసుకోకపోతే నిమ్మకాయ వేసుకోని కడగచ్చు కదా.
ఏం జరుగుతది
ఓకే
ఆ డిటాక్సికేషన్ అంటే దాన్లో ఉన్న హార్మోన్ ఇంజెక్షన్ చేసినయన్నీ ఒక హాఫ్ అన్ అవర్ పెడితే మొత్తం పోతాయ్.
ఓకే
సల్ట్ ఎత్తే మొత్తం పోతది తీసేసినావా అప్పుడు నీ కొంచెం మంచిదద్ తర్వాత వాటర్ అంతా రెండు మూడు సార్లు కడిగిసేసి మంచ్ చెర్లో పక్కకు పెట్టి మ్యాగ్నెడ్ చేసుకోవాలి. ఏమేమి వేస్తావు మంచిగా ఒక ఫోర్ పూ ఫోర్ స్పూన్సు ఫోర్ స్పూన్సు ఆ ఏది అల్లం పేస్ట్ ఓకే ఫ్రెష్ మంతన్ చేసుకోవాలి ఓకే మంచి టూ ఆ అల్లం వెల్లుల్లి కలిపిన మ్యాగ్నైటు ఫోర్ స్పూన్స్ ఎస్కో ఎందుకంటే టూ కేజ్ గదా ఫోర్ ఫైవ్ ఫోన్స్ దగ కూడా పడుతది సిక్స్ పూస్ కూడా పడుతదిగ
యా ఓకే
టువడ్ బిర్యానీ తర్వాత మంచి పట్టించిన కారపొడి
ఇప్పుడు పక్కా ఫ్రెషే నూరుకోవాలా
ఆ ఫ్రెషా ఆ లేకపోతే నీకు బిర్యానీ టేస్ట్ అటు ఇట్ అయితది. నువ్వు మంచి ఫ్రెష్గా తినాలి ఆరోగ్యంగా ఉండాలంటేనెమో ఇట్లా చేసుకోవాలే
ఆ ఓకే
ఆ తర్వాత ఇప్పుడు నీకు నిమే ఆ ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటిది మీకు బిర్యాణి యా అ అంటే ఇప్పుడు మగ్నెట్ అయిపోయింది కదా మంచి అల్లం పేస్ట్ అవి వేసుకున్నావా తర్వాత లైట్ గా పసుపేయ్ హాఫ్ స్పూన్ ఆ స్పూను పసుపు ఒక స్పూన్స్ పసుపు ఆ పది యే........ చెమ్ చల్ల పది పది నుంచి పదమూడు అంతా ఆరు ఆరు పన్నెండు పన్నెండు చిన్న స్పూన్స్ ఉంటాయి చూసినావా టీ స్పూన్స్ అవొక పన్నెండు స్పూన్ల కా కారాపు పొడి వేసుకో.
ఆగో అంటే ఒక కేజీకి ఎంత.
ఆయగారు వాడుతాయి ఆయగారు వాడితే నార్మల్ ను కరిగినటప్పుడైనా కూడా.
ఆహా.
పోను మన మనది తింటాం కదా. ఆహ్ నార్మల్గా ఆ స్పూన్లు ఒక సిక్స్ అంటే పన్నెండు. పన్నెండు స్పూన్లు వేసుకో.
అలా.
ఆహ్ పన్నెండు స్పూన్లు వేసుకో మొత్తం మంచిగా అయితది కదా మంచిగ మ్యాగ్నేట్ చెయ్ దా ఒక రెండు మూడు లవంగాలు వెయ్ రెండు యాలకులు లేయి రెండు. బిర్యానీ ఆకు వెయ్యి బిర్యానీ ఆహ్ వెయాలి వెయ్యాలి. లై వేయ్యాలే లైవ్ ఆహ్. హాఫ్ స్పూను. హఫ్ స్పూన్ నిమ్మకాయ ఓకే. హఫ్ స్పూన్ నిమ్మ. ఎందుకంటే పీసెస్ గట్టిగా అవు ఇది ఇవన్నీ కలపాలి. ఓకే. ఇదంతా మంచిగా కలిప్. తే మళ్లీ ఇళ్లా ఒక నాలుగు ఐదు స్పూన్ల ఆహ్ నెయ్యి ఏయ్యాలే మంచిగా. చేతి మీద వేసుకొని మొత్తం పీసెస్ ఇట్లా కలపాలే కొంచెం ఆయిల్ వేసి కలపాలి మ్యాగ్నేట్ చేయాలే. రాదు నీకు నే ఆహ్ నీకు అర్థమయిత లేదు నెయ్యి. నీకు బిర్యానీల స్మెల్ రాదు.
అవునా.
మన వద్ద పెరుగేయ్యొద్దు పెరుగేయ్యొద్దు పెరుగేస్తే బిర్యానీ టేస్ట్ పోయినట్టే ఇక నీకు అది కూరల వేసుకుంటా. ఆహ్ ఇండ్ల వెయ్యొద్దు. చికెన్ లేయరు. మంచిగా ఇట్లా చేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. కొంచెం చేంజ్ అయితది. మంచిగా మ్యాగ్నెట్ చేయాలి పెరుగేసు. తా అంటే మరి ఒక రెండు స్పూన్లు పెరిగేసేసి మ్యాగినేట్ చేసేసుకొని అల్లం పేస్టు. మేతి బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు. ఒక అన్ని ఇట్లా వేసి లైట్గా ఆహ్ ఆకుట్లేసి మొత్తం ఇట్లా మ్యాగ్నెట్. వేసి ఫ్రిడ్జ్ లో టూఅవర్స్ పెట్టాలి.
ఓవర్ నైట్ చేసుకుంటే ఇంకా మంచిది కదా అంటే ఒక నైట్ ముందే చేసుకు
ఓకే
ఓకే
మంచి పీస్ మ్యారినేట్ అయిన తర్వాత మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చేద్దాం రైస్ ప్రిపేర్ ఇప్పుడు టూ అవర్స్ నాన పెట్టుకున్నావు కదా ఇది వన్ డే బిఫోర్ చేసుకున్నా ఏం కాదు పొద్దున్న మ్యాగ్నెట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్ ల ఫస్ట్ ఫ్రిడ్జ్లో పడేసుకోవాలి తర్వాత నువ్వు అన్నీ రెడీ చేసుకోవాలి ఆనియన్ ఫ్రై చేసు నువ్వు ఖచ్చితంగా పడుతుంది బిర్యానీ అన్నప్పు టు అవర్స్ పడతది
ఆహా
తర్వాత ఏం చేయాలంటే నువ్వు మెల్లమెల్లమెల్ల స్వైప్ ఇప్పు నువ్వు కూడా మాట్లా నువ్వు డౌట్స్ ఎక్కువ అడుగుతానవండి ఇగ నువ్వు
ఆ అదే అందుకే అడుగుతున్నా
నువ్వు అడుగు ఇంకా అడుగు ఇ చిన్న చిన్న స్లైస్ ఆనియన్స్ తీసేసుకొని మొత్తం రెడ్ వచ్చేదాకా లైట్ రెడ్ వచ్చే వరకు జల్లు తీసేసి వేయాలి
ఆ అదే కానీ ఫ్రైడ్ ఆనియన్స్
న్న చూసినా మ్యాగ్నెట్ చేసినా చూసినావా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి లేకపోతే నీకు సూపర్ మార్కెట్లో కూడా నీకు చాతకా బాగా టైమ్ తీసుకుంటుంది చేతకాపోతే నీకు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దొరుకుతాయి బయట
రైడ్ ఆనియన్స్ ఇట్లా ఎయిర్ ఫ్రైయర్ లో కూడా పెట్టొచ్చు అంట ఇప్పుడు చూసి తను ఎయిర్ ఫ్రర్లో పెట్టేసి
ఎర్ అవును ఎయిర్ ఫ్రైర్ కూడా అదే దానిలో కూడా ఓవెన్ లో కూడా పెట్టచ్చు
ఓకే
ఓన్ లో పెట్టొచ్చు ఎయిర్ ఫ్రయర్ కూడా ఉంటుంది నీ ఇష్టం ఎట్లయినా కానీ ఆ నేను ఉండాలి ఆ మ్యాగినేట్ చేసినప్పుడు కూడా ఒక ఒక చేతి నిండా రెడ్ ఆనియన్స్ వా ఆనియన్స్ అయినాం కాదు రెడ్ ఆనియన్స్ అే న నానినే
ఓకే
ఓకే ఆ నేం కడి రెడ్డన్ తర్వాత నార్మల్ నూనెలు వంచిన తర్వాత రెడీ అయితయి కదా ఒక స్పూన్ మ్యాగ్నేట్ చేసిన దాంట్లో మంచిగా నీ చేతికి ఎంత వస్తా అంత మంచి మ్యాీ చేతి నిండ ఉప్పని మొత్తం తీసుకొని ఆ మ్యాగ్నేట్ అయింది కదా ఆ మ్యాగ్ట్ లో కూడా కలుపు ఇవ్వాలి మస్తు టేస్ట్ వస్తుంది
ఏ కాల్ పాలి
ఏదానియం ఫ ఆనే ప్రైజ కల్పు పోదిన గల్పు కొత్మీర గల్పు మ్యాగ్నేట్ లా మ్యాగ్నట్ అన్ని ఆ పుదీనా కూడా క పచ్చి పస్ మంచి ఫ్లేవరు పీసెస్ కి అంటుకుంటాయి
ఆహా
ఆ పీసెస్ కి అంటుకుంటాయి తర్వాత నువ్వేం చేస్తవు ఆ ఇ ఇది మ్యాగ్నేట్ అయిపోయింది కదా ఇప్పుడు నువ్వు ఇప్పుడు మా నల్ల సేమ్ వాటరు బౌల్ పెద్ద బౌల్ తీసుకోవాలి ఫైవ్ కేజీస్ ది
నేను చెప్పాలా ఈ బిర్యా ఈ బిర్యానీ నుంచి నేను చెప్పాలా
అ చెే
నా మొన్న మేము చేసినట్టు చెప్పాలా
ఆ మొన్న చేసినాట్టు చెప్పు నువ్వేమి వేసినావు
ఆ మేము ఆయిల్లా ఈ బిర్యాణి ఆకు పూవ్వు ఇ ఇవి అన్ని బిర్యానీ సామాన్ అంతా వేసినామ్ ఏషి ఆ అవన్నీ మంచి గోలినంక నీళ్ళు పోసినం నీళ్ళు పోసి నీళ్లు ఓం ఆ ఆ బియ్యంకి ఎన్ని నీళ్లు కావాలో అని పోసి మంచిగా మరిగినంక అల్లా బియ్యం వేసినం ఆ అదొక సెవెంటీ పర్సెంట్ ఉ కినాంక
అవును కరెక్టే నువ్వు చెప్పింది.
దాన్ని మళ్ళా తీసి ఆ మళ్ళ ఒక పెద్ద ఆ జాలీలో పెట్టుకొని పెద్ద జాడి పెట్టుకొని అదే పెద్దది గంజు పెట్టుకొని దాంట్ల ఆ ఫస్ట్ లేయరు ఇట్లా చికెన్ వేసి మళ్ళీ దాని మీద కొంచెం రైస్ ఏసి మళ్ళా దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్
ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలే పుదీనా వేసుకోవాలే కలర్ వేసుకోవాలే కలర్ ఎట్ల ఏస్తావు పాలల్ల కలపాలే ఇప్పుడు నార్మల్ కల్ వాటర్ లైన ఏం కాదు పాలల్ల కలిపిన ఏం కాదు పాలు కలర్ కానీ కలర్ కాదు ఇప్పుడు నాచురల్ గా మనం తినాలంటే కలర్ కనపొద్దు కుంకుమపువ్వు వేసుకుంటే బెటర్ కొంచెం కాస్ ఎక్కువ ఉంటది కుంకుమపువ్వు బ హెల్త్ కాన్ స్ కాబట్టి మనము అవే వేసుకోలి హెల్త్ కండిషన్స్ ఉన్నవాత అది వేసుకోవచ్చు
అదే మేము ఏం చేసాం ఇ అట్లనే తీసి అట్లా లే ప్లేరాకో ఉండా ఒక నాలుగు లయర్లు వేసి మంచిగా మూత పెట్టి మూతకి ఎగుదం పిం తనే కోత్త మూసేసి దాని మీద బరు ఏంటి
ఆ
అట్లా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఒక ఆ ఒక ఫిఫ్టీన్ అదే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్మ్ లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి ఆద్ దాన్ని దించి చూస్తే సూపర్ ఉండే
సూపర్ ఉన్నాయిన సరే నేను ఇప్పుడు మ్యాగ్నేట్ దాక ఎట్లా వేసినా వేపిన కదా మేము ఎట్లా చేస్తే ఇప్పుడు నెక్స్ట్ కాలే చెప్పండి నే ఫోన్ చేత్తా
ఓకే బాయ్